ఓ
ఆ బాగుందండి మీరు బావన్నారా
ఆ బాగుందమా డిన్నర్ అయిందా అండి
ఆ ఇంకా లేదండి కాలేదు
అవునా మీ మూవీస్ ఫవ సవంది ఫేవరెట్ మూీస్ ఏమకి
ఫేవరెట్ మూవీ ఆ ధనుష్
అవునా నుష్ మూవీ మేమ్ ఏం అ
ధనుష్ హూబి నేము కరా కరా మా ఈ మధ్యనే వచ్చింది అది ఫిలిము
అవునండి అంటే బాగుందా మూవీస్
కోర ఫిలిం బాగుంది
అవు స్టోర్ ఫీలింగ్ అంటే ఫ్యామిలీ సంబంధించిందా
ఫ్యామిలీకి సంబంధించిండి అది స్టోరీ పిక్చర్ బాగుంది సాంగ్స్ గగానే ఫైట్స్ గాన ఏం లేవు దాంట్లో స్టోరి బాగుంది
చూసారా మీరైతే అ అంటే ధనుష్ ఒకటేనా మీ ఫేవరెట్ ట్
ఆ దనుేష్ బాగుంటది సినిమా స్టోరీ బాగుంటాయి
అవునులేండి
బాగుంటాయి ఫైట్స్ బాగుంటాయి ధనుష్
అవును హీరోయిన్
హీరోయిన్ హీరోయిన్ అంతా లేదు హీరోయినే
అవుంలేండి అంటే చాలా మందికి హీరోయిన్ కూ ఆ ఉంటది దిగద పాత హీరోయిన్ బాగా చేస్తది ట్లో మీరు
థియేటర్ క పోతాంటం థియేటర్ పోతం
అ థియేటర్స్ లో బాగా చూస్తుంటార్ మూవీస్ వెళ్తుంటారా
ఆ వెళ్తుంటాను బానే చూస్తా ఉంటాను ఫిలిమ్స్ బాగుంటాయి, స్టోరీ బాగుంటే సినిమా ఫిలిమ్స్ పోతాను
అవునలేండి అంటే నార్మల్ టీవీలోనే చూస్తారు
ఆ మామూలుగా టీవీలో చూస్తాను
అవునులేండి
సినిమా స్టోరీ అంటే ఏదానికైనా పోయి చూసిొస్తా హీరో గదు చూస్తాను అతే ధనుష్ సినిమా నే కొ చేస్తా
ఆ అవునులేండి అంటే తన క్యారెక్టర్ బావుంటాయన్న లే పోతే మూవీలో రొమాంటిక్ యాక్షన్స్ అని
యాక్షన్ బాగుంటుంది మూవీస్ గాన్ బాగుంటాయి దానుష్యి యాక్షన్ బాగా నార్మల్గా జే తడాక్షిణ
తెలుగు మూవీస్ ఏనా మీరు చూసేది
ఆ తెలుగు అంటే ధనుష ఎక్కువ చూస్తాను ధనుష్వి వచ్చి తమిళ డబ్బింగ్ తెలుగులో తీస్స్తారు
అవునులేండి
ఆ స్టోరీ బాగుంటుంది కరా చూడండి మీరు సినిమా బాగుంది స్టోరి అంతా బ్యాంకు బ్యాంకు లో లోన్ తీసుకుంట ఎట్లా ఏం గాత
అవును మెంగూడ ట్రై చేస్తామండి చూడడానికి మూవీ
చూడండి చూడి మీరుగాని చూసి చెప్పండి
ఆ ఇంకా ఏ మూవీస్ అయితే రీసెంట్ గా థియేటర్స్ కి వెళ్ళలేదా
రీసెంట్ గా పూజ మొన్న లాస్ట్ అది లాస్ట్ ఇయర్ లో కాంతార ఒకటే చూసిండేది
అవున్లెండి అంటే కాంతర మూవీ సంబంధించిన ఫిలిమ్ సాంగ్స్ కానీ ఫైటింగ్స్ కానీ బాగున్నాయ దాంట్లో
ఫైట్స్ బాగుండాయి రషీబ్ శెట్టి యాక్షన్ చికెన్ బాగుంది
అవున్లెండి అంటే అది మొత్తం ఆ గాడ్ సంబంధించిన మూవీయేనా అనుకుంటాను
అవును అవును బాగుంది స్టోరీ బాగుంది కాంతార వన్ చాప్టర్ వన్ చాప్టర్ టూ
అంటే రెండు చూసారా మీరయితే
బాగుంది
మూవీస్ లో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్లు ఉన్నారు గుడా
తన్
ఇలాంటి షాట్ ఇలాంటివి వస్తుూంటాయి గదా షార్ట్ ఫిలిమ్స్ అలా వస్తుంటాయి కదా అవి హమ్ లైక్ చేయరా
ఆ షార్ట్ ఫిలిప్స్ ఏం లైక్ లేదు
అవునండి
ధనుష్ చిరంజీవి సినిమాలు చూస్తానే ఉంటాను ఆ
షార్ట్ ఫిలిమ్స్ లో కూడ చూడండి కొన్ని కొన్ని స్టోరీ పిక్చర్స్ కూడ చూస్తుంటారు కదా ఫ్యామిలీస్ గురించి కానీ
అ
హమ్ లేకపోతే బయట సొసైటీ గురించి గానీ వస్త ఉంటాయి కద ఫీలిమ్స్ ఏండి చూడండి
ఇసారి ఏమన్నా వస్తే చెప్పండి చూస్తాను
ఆ న్యూ ఫిలిమ్స్ నీ థియేటర్ వెళ్తామంటున్నారు కదా మీరు కూడా
ఆ ఇప్పుడు న్యూ ఫిలిమ్స్ రామ్ చరణ్ వస్తాంది పెద్ది సినిమ
అవునులేండి
అది నాలుగవ తారీఖు రిలీజ్ అయితాంది చూడాల ఫస్ట్ డే పోదామంటే దానికి ఎ ఎయిట్ హండ్రెడ్ పెట్టాలి టికెట్ కి
అవును లెండి
హమ్ ఇందా ఇంకా సెకండ్ డే థర్డ్ డే ఏమన్నా పోయి చూసురావాలీ స్టోరీ ఎట్లుంది ఏం కత
మ్మ్ అవును అంటే మీకి ఫైటింగ్ స్టోరీ అంటే ఇష్టమా ఫ్యామిలీ స్టోరీస్ అంటే ఇష్టం
ఫ్యామిలీ ఫ్యామిలీ స్టోరీ ఫ్యామిలీ స్టోరీ అంటే బాగుంటది సినిమా
అవునులేండి
బానే ఉంటుంది
ఫ్యామిలీ సినిమాలు చూడడానికి బాగుంటది ఫైటింగ్ సినిమా చూడడానికి అంత అంత లైక్ చేసే కావదు
ఆహా ఫ్యామిలీ ఉండాలా స్టోరీ ఉంటే
అవునులేండి హమ్ స్టోరీ పిక్చర్స్ అయితే కొంచెం బోర్ కోట్కోకూండ బాగా వినడానికి కూడ బాగుంటాయి మనకి
హ బాగుంటుంది
స్టోరీ లేకపోతే ఓన్లీ ఫైటింగ్స్ అంటే మనం
బో బోర్ కొడుతుంది తోరీ ఉండాలా సాంగ్ కూడా బాగుండాలా ంటే
ఉ ఊ
చూసినాక బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది సినిమా
అవును అంటే మీరు కూడా బాగా మూవీకి వెళ్తారు మూవీస్ చూస్తారు
ఆ ఆ చూస్తాం మాము మాము సండే సండే
అవునులేండి అంటే మీకు అతను ధనుష్ ఒకటే ఇష్టమా ఇట్లా రామ్ చరణ్ ఎన్టీఆర్ వాళ్లందరూ ఉన్నారు
వాళ్ళ ఉమ్ సినిమాలు చూడను చిరంజీవి ధనుష్
అవును చిరంజీవి లో ఏం లైక్ చేశారంతగా
చిరంజీవి డ్యాన్స్ బాగా చేస్తాడు
డ్యాన్సింగ్ ఆ
ఆ డ్యాన్సింగ్ బాగా చేస్తాడు
అవునులేండి
తను మామూలు నార్మల్ గా చేస్తాడు డ్యాన్స్ మాత్ర త్రం హైలైట్
ఏ మూవీలో చూసినారంత హైలైట్ డ్యాన్స్ మీరు
ఆ మూవి ముఠా మేస్రిలో ఫస్ట్ సాంగ్
ఓల్డు ఓల్డు మూవినే అవునులే అండి
ఉమ్
అంటే చిరంజీవి కూడా బాగు లైక్ చేశారు మీరు
ఆ లైక్ చేస్తాను చిరంజీవి వి ఫైటి ఆ ఫైటింగ్స్ చేస్తాడు కాకపోతే చిరంజీవి డ్యాన్స్ హైలైట్ గా చేస్తాడు
అనలేండి అంటే ఇప్పుడు కూడా కొత్త మూవీస్ వచ్చాయి క కదా కయిదే నెంబర్ వన్ ఫిఫ్టీ ఇంకా చాలా చాలా మూవీస్ చేస్తా సారు దాంట్లో కూడా బానే పార్టిస్
అప్పా త చిరెంజీవి అప్పట్లో స్పీడ్ గా బ్యాస్ ఉంది ఇప్పుడు కొంచెం ఏదియంది కాంటే స్లోగా చేస్తాం
ఆ దాని వల్ల తక్
అంతే అదే తరంజీ కూడా వన్ ఇయర్ ఫిమ్ చేస్త
ఆ అవులేండి
రజనీకాంత్ ఇస్తున్నాడు కదా వన్ ఇయర్ కి అట్లా అలా చిరుంజీ సీనా బట్ ఏజయి కే పాపయి ఇతనికి ఇ తనుకనే వన్ ఇయర్ ఒసారి సినిమా తీస్తాన్నాడు
అంటే వాళ్ళు ఏజ్ పర్సన్స్ కూడా సినిమా వన్ ఇయర్ ఇంకొసారి తీసినా కూడా బెటరే అండి
ఉ బట బాగా మ
ఇప్పుడు ఏజ్ పర్సన్ కి ఏజ్ లెన్ పర్సన్స్ కి ఇద్దరు ఒకటే అయ్యారు ప్పు
అవునవును
సినిమాలు తీయడానికి కూడా చాలా మందికి రావటం లేదు అప్పుడైతే ఈయర్స్ కి త్రీ ఫోర్ మూవీస్ తీసుండ్రి
అప్పుడు వన్ ఇయర్ కి టూ త్రీ వస్తాండి
ఆ ఒక ఫీలింగ్ వచ్చే కూడా చాలా టైమ్ పడుతుది
అంటే వాళ్ళు స్టోరీ బాగుండల్లా ఫైట్స్ ఉండల్లా ఇప్పుడు ప్రజలు చూడాల కదా ఆడియన్స్
అంటే ఇప్పుడు కూడా చానా సాంగ్స్ ఉన్నాయి్ గాని చాలా దాంట్లో ఎక్కువ వారు రొమాంటిక్ గా ఏదో ఆ సొసైటీ చెడిపోయేలాగా తీసతున్నారు మూవీస్ కూడ
అవును ఇప్పుడు ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఉంటేనే చూస్తున్నారు జనాలు
ఆ చాలా మంది కూడా దాని గురించి ఆలోచిస్తున్నారు మూవీస్ ఏదైనా పాట స్ పె ఇట్టా మనకు ఏ వద్దు న్యూ మూవీకి వెళ్దాం చాలా మంది రెఫరెన్స్ కూడ న్యూ మూవీ కే టైమ్ స్పెండ్ చేస్తున్నారు
ఇను కొత్త సినిమాలు వస్తాయి దానించి చూడల్ల అంటన్నారు
ఆ ఏ కొత్త చిన్న చిన్న న్న వాళ్ళు కూడ ఏ మూవీస్ వస్త ఆ మూవీస్ వెళ్ళాలని చూస్తారు
ఇప్పుడు కొత్త సినిమాల్లో కొత్త కొత్త హీరోలు అందరు వచ్చినారు
ఆ హీరోయిన్స్ వల్లే ఉన్నారు అందరు
సేమ్ లైక్ లేదు హీరో
అవునులేండి అంటే మీకు ఇంచ్ సరిపోద పోరేము
సరిపోతారు ఏమంటే హీరో ఎక్కువ చూస్తాను
అవునులేండి హీరోయిన్ కన్నా హీరో హీరోయిన్ హీరోయిన్ ఉంటేనే కద సినిమా కూడ కొంచెం బాగా
ఇప్పుడు నాకు నాకు లైక్ ఎక్కు అంటే రాధిక
ఆ అవునులేండి
ఇప్పుడు రావడం లేదు సినిమాలలో అప్పుడు చిరంజీవి రాది ఇంకా అంటే సూపర్ కాంబినేషన్ వాళ్ళ ఇద్దరిది.
అవునా
గుడాచార్ నంబర్ వన్. ఆ ఆరాధనా న్ ఇంకా సినిమాలు నన్నీ సూపర్ హిట్ అవి బాగ చూస్ సాంగ్స్ సూపర్గా ఉంటాయి. ఆ ఓల్డ్ మూవీస్
చిరంజీవి బాగా చూస్తారబ్బా మీరయితే రైతే
ఆ చిరంజీవి చూస్తాం.
తన ముందు నుంచి ఫేవరెట్ హీరోనే లేండి. చిరంజీవితే బాగా లైక్ చేస్తారు.
అవునవును. ఫస్ట్ ధనుష్ సెకండ్ చిరంజీవి.